ఇనిపిస్తుందా
వినిపిస్తుంది
ఇంతవరకు మధ్యలో కాల్ కట్టయిపోయిందా
అవును
ఆ చెప్పండి
మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పాలా
ఒక్కే
మధ్యలో డిస్కనెక్ట్ అవుతాంది కాలు
ఇప్పుడు వినిపిస్తుందా
వినిపిస్తుంది
చెప్పండి
చెప్పండి మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పాలా
అవును అదే చెప్తారు కదా వెజిటేబుల్సు హలో హా
వినిపిస్తుందా సౌమ్య
ఆ విని పిస్తుంది
పటికా ఎక్కరీ కదా
అవును
ఫస్ట్ ఆనియన్ కట్ చేసుకోవాలి తర్వాత టమోటా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అటు కాని అన్ని వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి
ఓకే
అటికాైనా పైన పీల్ చేేసేది దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి
ఓకే
కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ పెన్నం పెట్టుకొని తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేసు కోవాలి ఆయలు మరిగిన తర్వాత ఆపు కోసము కొంచెము ఆవాలు చిక్కె ఆవాలు చ చిక్క కడ ద జలకర కొన్ని మెంతులు వేసుకోవాలి అవి వేగిన తర్వాత చిక్కతన్నిన తర్వాత చిన్న చిన్న ముఖ కట్ చేసుకోవాలన్నారు కక్కడ ఆనియన్స్
అవును
అ వేసుక వేగిపోవాలి
ఓకే
అది వేగిర తర్వాత టమోటాలు మీరు కట్ చేసి పెట్టుకో ఉన్నారు కదా ఫస్ట్ చిన్న చిన్న ముక్క కలగా
ఆ
కోవాలి
ఓకే
అది వేసుకున్న తర్వాత కొంచెం బాగా మూత పెట్టి ఆవిరితూ కపు చెప్పండిారు
అంత
వినిపిస్తుంది సౌమ్య గారు
వినిపిస్తుందా
వినిపిస్తుంది
వి వినిపిస్తుంది చెప్పండి
ఓ అది వేగిన తర్వాత కొంచెము కరివేపాకు కడిగి వేసుకోవాలి
ఓకే అ
మీరు ముందుగా కట్ చేసి పెట్టు కదా మెకానిక్కలు
అవును ఈ వట్టకాయలు అవును ఇవన్నీ న అక్కడ ఆ
అటికాయ నీలా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక టూ మినిట్స్ వండిస్తే అవి కొంచెం బ్లాక్ గా కాకుండా ఉంటాయి ఇన్ టమోటాలు అవన్నీ వేసుకున్నారు కదా అవి ఉ ఉడికిన తర్వాత కొంచము సాల్ట్ వేస్ కొన్ని మళ్ళీ కాసేపు మూత పెట్టాలి
ఆహా
ఒక టూ మినిట్స్ అలా వేయించుకొని తర్వాత ప్లేట్ మూత తీసేసి
ఇప్పుడు ఏ మీరు కట్ చేేసి పెట్టుకోన్నారు కదా అ అట్టికాయ ముక్కలు ఆ అట్టికాయ ముక్కలు వేసి బాగా కింద మాడ కుండ గరిటతో వేయించుతూ ఉండాలి
ఓకే
ఒక టూ మినిట్స్ అలా ఆవిరి పెట్టిన తర్వాత మూత పెట్టి ఆవిరి రాణించాలి
ఓకే
పు కారము సరిపడినంత
ఓకే
ధనియాలు పొడి
ఓకే
వేసుకోవాలి వెల్లుల్లి వెల్లుల్లి కొంచెం దంచి దాంట్లో కొంచెం వేసుకోవాలి అన్ని బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకోవాలి మ్మ్ టూ మినిట్స్ కి ఒకసారి అలా తీసి మూత తీసి కలపెట్టుకుంటూ ఉండాలి మళ్ళీ మీరు ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసు కుంటూ ఉండాలి సరిపోయి అలా మూత పెట్టి ఒక టూ మినిట్స్ మీకు కర్రీ గట్టిగా కావాలంటే అలాగే చేసుకోవచ్చు లేదు కొంచెము పులుసులాగా కావాలి అనుకుంటే కొంచెము వాటర్ పోసుకొని
ఆ
ఉడకనిచ్చుకోవాలి కూరని బాగా
ఆ ఆ ఆ అదే అదేండి దీంట్లో వేసినదంత ఉడకనించాలి కొద్ది సేపు వరకు
అవునండి
ఓకే
అలా ఉడకనిచ్చిన తర్వాత మూత పెట్టేసి కాసేపు అలాగే వంచేయాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికిన తర్వాత మళ్ళీ ప్లేట్
ఓకే
అరిటికాయ ఉడికిందా లేదని చూసుకోవాలి
అ
అరటి కాయగాన మెత్తగా ఉడికిపోయి ఉడి అంటే అలా నొక్కి చూస్తే తెలుస్తాది మీకు
టీక్.
అరటికాయి ఉడికిందా లేదా అని
ఆహా హా
అలాఅరటికాయ గాని ఉడికిపోయింటే కూర మీరు కొంచము కొత్తిమీర వేస్ వేసుకొని దించేసుకోవచ్చు లేదు ఇంకా ఉడకలేదు అనుకుంటే. మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక టూ మినిట్స్ ఉడకనివ్వాలి
ఆ ఓకె
హ్మ్ ఉడికిన తర్వాత కొంచము కొత్తిమీర అవన్నీ వేసుకొని టూ మినిట్స్ అల మూత. పెట్టేస్తే కూర ఉడికిపోతుంది.
ఓకే ఆ. అది ఉడికేసిన తర్వాత ఆ చెప్
అది ఉడికేసిన తర్వాత తీసుకొని వేరే బౌల్లోకి షిఫ్ చేసుకొని వేడి వేడి అన్నం. లో వేసుకొని తింటే బాగుంటుంది మీకేమన్నా డౌట్స్ ఉన్నాయ
అవును. మీది ఇప్పుడు చెప్పారు కదా అది టూ ఉడికిందా లేదా చూసుకొని చేసుకోవాలని.
హు
అది టూ మినిట్స్ ఉడికిందనే దాని ఇప్పుడు మనం బాయల్ అయితే ఇట్లా హ్యాండ్స్ తో టచ్ చేసి చూస్తాను కదా. అది అలా చేస్తే చూస్తూ ఉంటాము అది ఒకసారి అవ్వ లేదు అంటే మళ్ళీ ఓపెన్ చేసి అంటే ఉడకదా కదా అలా ఏం‌ అవ్వదా.
అలా ఏమి అవ్వదు ఉడుకెంత వరకు చిన్నగా గెరిటతో కలబెట్టుకుంటూ వేయించుకోవాలి.
ఆ
మీరు.
అవును.
ఆ.
మీరు జాగ్రత్తగ ఉప్పు కారం అవి చూసి వేసుకోవాలి. కారం ఎక్కువైపోతే ఒకవేళ కారం గాన కొంచం ఎ ఎక్కువైతే కొంచము ఒక చిన్న. ఉండగ చింతపండు తీసుకొని. అది వాటర్ లో ఒక టూ మినిట్స్ నానబెట్టి. ఆ చింత ఒకవేళ కారం ఎక్కువైతే నేను చె
ఆ.
అట్లా చింతపండు పులుసు పోసుకొని ఒక టూ మినిట్స్ ఉడక నివ్వండి అప్పుడు కారం తగ్గిపోతాది.
ఆహా.
ఒకవేళ ఉప్పుగానే ఎక్కువ అయితే.
చు.
తక్కువ అయితే కొంచం ఉప్పు వేసుకోవాలి ఒకవేళ ఉప్పు గాని ఎక్కువయితే
అ
మీ దగ్గరా లేదా ఇం కొంచెం వాటరైనా పోసుకోండి వినిపిస్తుందా
ఆ విని
కొంచెం వాటర్ అన్నా యాడ్ చేసుకొని ఉప్పు వేసుకుటప్పుడే జాగ్రత్తగా వేసుకోవాలి
ఆ
అన్ని చూసుకొని మీకు సరిపడిపోయింది అనుకుం టె ఇంకా టేస్ట్ చేసి మీకు ఏం ఎక్కువైందో ఏం తక్కువైందో చూసుకోవాలి
అ
హ్మ్ అలా చూసుకున్న తర్వాత దిన్చేేసుకొని కొత్తిమీర కడిగి చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని కూర మింద గార్నిష్ చేసుకోవాలి కార్నిష్ చేసుకున్న తర్వాత ఉడికి అయిపోయింది ప్రాసెస్సు ఇంక దించుకొని అన్నంలో వేసుకొని కలుపుకొని తినడమే
చెప్పిన చాలా సంతోషం ఈ సారి ట్రై చేస్తా
ఓకే అండి
సరే చెప్పడానికి చాలా సంతోషం